ఎమ్లె కాళీన కూచన్నా
ఎక్కడ వయరు
లేదు ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా
ఎక్క ఉండదు వాళ్ళీల్ళు
మా ఇంటి పక్క ఆ ఇంటి పక్కన్న
అవును నీది ఇచ్చినా వాళ్ళకు నీది ఇచ్చినా వాళ్ళకు
ఇవ్వలేదు ఇక అదే ఇచ్చింది ఇచ్చిపోయింది మాట్లాడినాక మాట్లాడితే తీయ అని చెప్పి
ఎందుకు అవసరం లేద న మర
ఉమ్ తర్వాత మాట్లాడుతుాందింట
ఎవరి తోటి మరి
వాళ్ళ మమ్మీ
ఆ అయితేగాని వేరే వాళ్ళకై తీయక మళ్ళీ లేని అదొక ఇబ్బంది అవుతుది మరి మనకు చెప్పలో నా మలవవర్ణ
దామి పెళ్ళ వాళ్ళ మమ్మీకి చేస్తుంది అది వాళ్ళ చిన్ననికి జ్వరం వచ్చింది అయితే రమ్మ అని చెప్
అయితే ఎంతమంది కాలేదు మతే అట్లాలేదు కానీ నిం తప్పట్లేదు కానీ
నేను విన్నా కాబట్టి నేను విన్నా కదా మాట్లాడ కావట్టి
ఆ అట్లా ఆ అదే ఎందుకని బెటరు ఫీల్ బెటర్ మనం మన జాగ్రత్త మనం అంటే ఫీల్ బెటర్గా ఉంటుంది
అంతయ్యదా మరి
ఆ మళ్ళీ లేని పెట్టుకొని మళ్ళీ బాధపడడం
ఇల్న్ పూర్ణ అంత వాళ్ళకైనా ఒప్పికి తెచ్చుకోవలేడం ఎందుకు అనవసరంగా
అదేగా నేననేది అనవసరంగా మనం మనం బా బా బా పడు బాపడు ఛాన్స్ లు ఇయ్యెద్దు. ఛాన్స్ తీసుకోవద్దు
ఛాన్స్ ఇయ్యదు తర్వాత బాధపడొద్దు
అంతేగా
టైమ్ ఎంత అవుతుంది
ఏయిట్ అవుతుంది టైం
ఏటవుతుందా
హ్మ్
పోతుందా నాకు కాల్ జేసి
టూ అంతే
టూ మినిట్స్ అయితున్న
ఆ నీగి లేదా నీ బాలేదా
ఇది కొంచెం టచ్ ప్రాబ్లం ఉంది ఫోను
అవునా ఇంకో రూపాయి కొడతావా కష్టమేనా
ఇంకో రూపాయి కొట్టొచ్చులే గానీ దోమలు కుడుతున్నాయి ఇక్కడ
అయ్యో ఇంట్లో అగరబత్తు ఉంటే తీసుకవోయి అంటు బె ట్టడ
ఈ మన ఇంటి దగ్గర నుంచి తీసుకవచ్చి ఇక్కడ ఎప్పుడు ఎట్లా, అంటే వీల్లు ఇల్లు మా ఇల్లు ఇప్పుడు మన ఇల్లు డబ్బుమ్మి ఇల్లు ఎట్లుంటందో అంతే ఇగ సేమ్.
ఓకే ఓకే అర్థమైంది ఎ నేను ఇది గాదు గాని ఈసారి ఊదుదేస్తా, నేను ఇగ ఈ ఊదు బాటిల్ ఇవన్నీ బనికొస్తలేవు, సచ్చిపోవట్ల అవి దోమలు. ఓ ఒ ఊదుదెచ్చి దాంట్ల కొంచం లైట్ గా బెల్లం వేస్తె మంచి స్మెల్ వస్తది
కొన్ని యపాకులు ఎయలి అందులో యాపాకులు వేయాలి
ఆ ఇంట్లో మొత్తం బెట్టేసి అది జేయాలిగా లేకపోతే ని సచ్చిపోయేటట్టున్నా ఏం తక్కువ లేవ్, అయినా కొన్ని రోజులైతే తగ్గుతయిలె.
దోమలు దగ్గుతయ్
ఆ ఇప్పుడే గదా సమ్మర్ స్టార్ట్ అయింది
మ్మ్ అ
కొంత తగ్గుతయ్
ఆ అయిపోతాయ్ ఎందుకు అయిపో
అవ్ ఇంకోటి చేత్తే అయిపోతయిగ కొంచం దగ్గర పడుద్దిగా నా ఆలోచన్ నాది
ఏమో చూద్దాం చే
భంద్ అయితందా రోజు వరకు
చేస్తే చెయ్ ఇంకొక డైలీ రెండు అయిన జేయుచు గ
నీకు ఇబ్బందె నీకు కొంచం యూజ్ఫుల్గానే ఉన్నా గానీ నాకు ఇబ్బంది ఐతుది నాకు అంత పని చేసుకుంట అటు పోసుకుంటే ఇసుపోసుకుంటే ఇది చేయ్యాలంటే ఇంకా నేను ఇంకా స్నానం చేయాల దెల్స
ఉమ్ కొంచం పాడుకునేటప్పుడు జేస్తే ఫ్రెష్ ఉంటదులే
ఇ అదే ఏదో ఒకటి చేయాలి అడ్ ఫోన్ చేస్తుడ్ నాకు ఒకటే చెయ్యాలి అది
చేయాలని చేస్తుండ అయితే నువ్వు అను ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాతకనే నీకు చేస్తా నువ్వు చేసే నేను మాట్లాడతా అని చెప్పు
ఇయ్య వాన్తో నేని ఎట్లా చేత్తా అట్లా
లేదు మధు అరే నా ఒక్కటైతే అయిపోతది రా నువ్వు ఇంకా చాలా చేయాలిగద నాది ఒక్కటైతే అయిపోతుంది తెల్సా. సబ్మిట్ కొట్టిన తర్వాత నీతోనే ఎన్నైనా మాట్లాడతా అని జెప్పు.
ఈ అదే చేద్దాం ఏదో ఒకటి జెసి
ఆది నువ్ఎమను అంటే నాది ఈ రోజు టైం అయిపోతది రా నీకు నిన్ననే వచ్చింది గదా అని చెప్పు
అదే చెప్తగాలి పోత అట్లనే ఆయనకు మెష్ జెయమని అట్నే చెల్లదాంట్లో కూడా జయమ అంటే ఆ దాషన్ కూడా ఆయన మాట్లాడతాడు ఈయన దాషన్ కూడా ఈయన మాట్లాడతాడు అయిపోతది వాళ్ళది ఉత్త గొడవ కొడతాడు ఆయన
ఆ అయిపోతుంది ఈజీగా అయిపోతది
వానికి వానికి కరెక్ట్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది వాళ్ళ ఎందుకంటే మంచిగా మాట్లాడుతాడు వాళ్ళతోటీ వాళ్ళ చుట్టాల తోటి నాకు మాట్లాడే అంత అది లేదు అంటె ఇగ నాకున్నారు ఇప్పుడు నాకు ఈజీగా న మాట్లాడాలంటే ఇంక్రెజ్ అయితే నా షాప్ అవుతుంది వంశాన చేతే అయిపోతుది నెక్స్ట్ అబి జేతే కూడా అయిపోతుంది అదే అజే హైదరాబాద్ పోయినట్టే ఈజీగా అయిపోతుంది
ఈ ఇక్కడ ఉన్నడు కదా ఇబ్బంది పెట్ట దలుసుకోలేదులే.
ఇగా అదే నేను చేసి వాళ్ళు ఇక కలిసి ఉంటాలు కదా మళ్ళీ నన్ను నేను చేస్తే వాడు ఫీల్ అయ్యడం ఇక ఎందుకు అనేసి నా బాధా నాకు మల్ల మనా బాధా కు వాలనే మన కోసం వలని ఇబ్బంది పెట్టలేం కదా
ఆ చిన్నోడు ఉంటాడు జూడు చిన్నోడు రాజు అనే ఓకే
ఆయన ఆయన అంటాడు జూడు
ఎర్రగా ఉంటాడు ఆ పిలగాడా.
పొట్టిగా ఉంటాడు మూరుపిరాల
ఆ ఓకే తెలుసు తెలుసు
అయితే మొన్న పింకి వాళ్ళ చెల్లెను కస్తూరబా హాస్టల్లో తోలడానికి పోయినా నేను తరు తొర్రూర్ లో అంటే మొన్న మాతోటి ఫొటోస్ దిగింది కదా
ఆ కర్రె పిల్ల
ఇక్కడే హాస్టల్ అయితే ఇక గొడవ పెట్టుకొని వచ్చినాక ఇక ఆమె కూడా నాతోటి వచ్చింది. అక్కడ నున్న అక్కడ తోలవాక్క పేరెంట్స్ సైన్ పెట్టాలే. పెట్టవాక్క అంటే నేనే పెట్టినా.
ఆ
తె అప్పుడే రాజు ఎవరినో ఎక్కిచ్చుకొచ్చిండు. బావున్న పోతదామె. తను ఇయ్యిడ్ నన్ను గిడ గని నేన్ షాక్ కసలు లేడు మహేష్ అన్న అంటే, లేడు పనికి పోయిండు అంటే, ఇగ ఎప్పుడు బండి మీద పోవుడేన ఆగుడు లేదా అంటాండు.
అవునా నువ్వు ఆగవాని అంటలేవు కదా ఆనక పోయినవ్
అ అదేన్న మరి నువ్వు ఎప్పుడు ఆపి మాట్లాడట్లేవుగా నువ్వు ఎప్పుడు తీర దగ్గర పోయి దూరం పోయేముంది అన్న నమస్తే అంటారు కాని నేన అన్న
ఆ ఏమన్నది
అట్లెం లేదు ఒదిన అంటాడు.
అక్కడ మంచిగుంటర్ వీడోక్కడే రెస్పెక్ట్ తీయడు, నీకు తెల్వదు గాని వాన్తోటి తిరిగేటోల్లాందరూ మంచి రెస్పెక్టడ్బుల్ గా మాట్లాడతారు. అంటే, వీడే రెస్పెక్ట్ ఇయడ్ రెస్పెక్ట్ తీయడానికి కాదు కని చనువు. ఆ అతి, అతి చనువు. అంతే.
కనీ, ఆ అన్నను చూసినప్ ఓ తె, మేమ్ ఏమన్న అనుకున్నమ? నన్నేమన్నా అన్నాడా? మాట్లాడితే బావుండు అనిపిత్తది కనీ, నన్ను నాకెందుకో మల్ల నిన్నన్నయే గుర్తుకత్తది. ఉమ్ అప్పుడు కొన్ని రోజులు మాట్లాడినా, అప్పుడు చూసి హాయి చెప్పి నవ్వేది కాని ఇప్పుడు.
అహా, తెహలె గయ్యే గయి నాకు నచ్చవు అట్లా. గది నీది నీదే ఉన్ ఉంటద కాద? అంత తర్వాత, ఫ్యూచర్ లో చెప్పలేం కదా?
ఇప్పుడు ఆ అన్న కూడ అంటడు సుత్తలేదు, నవ్వుతలేదు. అప్పుడు ఆ నవ్వేద్ డో చూసి హాయ్ చెప్తది.
ఇప్పుడు మనం పోయేదాకా మాత్రం ఇయన్ని ఉండయి లేకనీ, ఏదో రోజు ఓకే అయితది లే మళ్ళా కనెక్ట్ కాక తప్పదు, ఎవ్వలమైనా కాని.
అంతే కదా మరి?
కనీ ఉండాలె, తెలవాలె, తెలిసి రావాలె. మనిషి అంటే ఏంది, మనం ఎంతలో ఉండాలె, ఏం చేయాలె, ఎట్లా అని? అద్ తెలిసి రాకుండా చేస్తే అదీ, ఆడికే అయిపోతది కదా?
అయిపోతది.
ఎందో అనుకొని వదిలెయొద్దు కదా? ఒకసారి టైట్ చేయాల అప్పుప్పుడు. ఊరికె కూడ మనం లూజులున్నా గని, గింతేలే అనేది లైట్ తీసుకునే దగ్గరకి వస్తుంది.
అ, అనవసరమైన గొడవ అది.
ఇంకా అందుకని ఎందుకులే అనేసి అనవసరం అయిందనే కాదు కాని ఇప్పుడు మాకు ఇద్దరికి అవతల పరసన్స్ అవసరం లేదు వాళ్ళు అవుసర లేని పర్సన్స్ నాకన్నా ఇంపార్టెంట్ అని నువ్వేంది అనే కాడికి నన్ను వాళ్ళని చూసి కొని నువ్వు నన్ను అంటే నేను బట్టు పడను కదా
ఎవరు వాడరు గానీ బాద అనిపిత్తది
ఇప్పుడు నీ మా ఇద్దరికైనా గొడవ ఎక్కడైతది
గాన్నే అయితది కనీ.
నువ్వు నా మీద అనడానిక్ గాని, నువ్వు నామి, నేన్ నీ మీద అనడానికైనా. నా కన్నా మించి ఎవలున్నరని అని నేనంట, ఇప్పుడు నయన్ తర్వాత నువ్వు స్టార్ట్ చేసినా ఎం చేసిన ఎందుకు కొడత? ఉమ్ ఆ టైం తర్వాత కూడ చేసా అంత నీకెవళున్నరు? నేను కాకుండ అనేది, నా బాధ.
అ
ఫర్ సపోజ్ నువ్వు రోజు సిక్స్ కే ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నావు. నేను చేస్తున్నానుకో నేను మా రేపటి రోజు నాకు ఆ టైం కు నాది ఆన్లైన్ లో ఉంట అనుకో నీకేమనిపిస్తది. నేను చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ జేత్ వక్తులో ఏం చేయట్లేవు ఆ టైం తర్వాత నువ్వు ఎందుకు చేస్తున్నావు అంత అవసరం ఇప్పుడు నాకు చేసే టైంలొ అదే టైంలో ఇంకోసారి ఆన్లైన్లో ఉంటాడు. ఫోన్ చేసే టైంలో కూడా ఆన్లైన్ లొ కనబడతవ్ ఒక్కోసారి అంటే నాతో మాట్లాడుకుంటా కూడా మెసేజ్ చేసే అంత ఇంప న్నారు
అంతే లే అపేసారు కాని
అట్లా ఆ ప్రయారిటీ మిస్ అయినప్పుడు గొడవలు అనేటివి స్టార్ట్ అయితునే ఉంటాయి ఈజీగా ఎవరికైనాగాని
ఏం చేతన్నారు మరి
ప్రియారిటీ అనేది కంపల్సరీ అందరంటరుగా లేదు న గలాంటివి నేను చిన్న చిన్నటి పట్టించుకొను అంటరు. అంతే అది పైకి అంటరు కానీ ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు.
పటిించుకునేదే గవి
ఆ ఎమంటరు కొంతమంది ని నాకు పొగొడతరు కాని నచ్చవు అంటరు కానీ ప్రతి ఒక్కలకు పొగడ్త అంటేనే ఇష్టం. అన్నా అన్నా పని మస్తు చేస్తారు రా అంటే అది పొగొడ్త కాదా
పోగడ్తే
అన్న కన్నా బాగా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటరు
ఉంటది
తినేతర రా అంటే ఓకే అన్న మస్తు చేస్తారా అని చెప్తారు
ఎందుకు ఉండాలి ఏదైనా ఎవరైనా
మళ్ళీ జేయనా
అర్ధం కాలేదే ఆ మళ్లీ జేయ్
కడ్ జయానా
కాట్ జేయ్
సరే